హలో
హలో
హాయ్ అండి
చెప్పండి
ఏం చెప్పాలండి
మీరు తిన్నరా అండి మీరు
ఆ తిన్నాను మీరు తిన్నారా
ఏం కర్రీ అండి మీది
మాది చిక్కుడుకాయండి
చిక్కుడుకాయా
ఆ మీది
మాది దొండకాయ్
అవునా అండి
మీది
ఇప్పుడే చెప్పాను కదండి మర్చి పొయారా చిక్కుడుకాయ కర్రీ మాది
ఆ
బ
మీ ఇంట్లో స్పెషల్ లేదా మరి
ఏదైన స్పెషలేం లేదా అండి మాదేముంది స్పెషల్ అంటే ఇగ సండే రోజు ఉంటదండి ఎక్కువ మేము వీక్లీ ఐతే వీక్ సండే రోజే తింటాను మిగిల్న రోజులల్ల తక్కువ
మీ ఫేవరెట్ కర్రీ ఎంటిదండి
మా ఫేవరెట్ కర్రీ వచ్చేసి ఫిష్ కర్రీ అండి మీది ఉం మీది
మాది మీట్ అండి
మీట్ అంటే ఓన్లీ ఏం ఒస్తది చాలా ఒస్తయి కదా అందులో ఏం ఏం అని
మీట్ ఉంటే ఏదైనా తింట అండి నాన్ వెజ్
అవునా
ఉం
సమ్మర్ ఎలా గడిచిందండి మీకు మంచిగ ఎంజాయ్ చేసారా సమ్మర్లో ఏమన్న
బొంగేం లేదండి ఏం లేదండి
ఏం చేసారు సమ్మర్లో
సమ్మర్లో ఏం లే తిరగడం తినడం తిరగడం
నైటె ఎంజాయ్ చేసినట్టున్నారు
మరి ఏం ఎంజాయ్ లేదండి ఉంహుం ఇగ మా సార్ జాబ్ చేస్తడు ఎటన్న వెళ్ళాలన్న కూడ తనకు హాలిడేస్ ఉండవు అంతే ఇగ ఇంట్లోనే ఉండడు
ఆ
ఉ ఇంక ఎప్పుడైనా వెళ్తా మూవీస్ క వెళ్తాం బయట షాపింగ్ కి అట్లా వెళ్తామండి అంతే
ఆ
ఉ
ఇసుక ఏం ఇసుకెళ్తారంండి
మూవీస్ అంటేదండి మంచి మూవీ రిలీజ్ అయినప్పుడు వెళ్తామండి ఇక రీసెంట్ గా అయితే మేము పెద్ద మూవీకి వెళ్ళామండి ఇక తర్వాత ఇక వేరే మూవీకి వెళ్దాం అనుకు కున్నాం గాని నీకు వెళ్ళలేదు కుదర మాకు వీలు కాలేదు వెళ్ళలేదు
మీ హస్బెండ్ వెళ్ళడా అండి డ్యుటికి
ఆ వెళ్ళారండి వాళ్ళు
ఏం జాబ్ చేస్తారండి
మా సారు ఫైనాన్షియల్ దాంట్లో చేస్తాడండి
ఫైనాన్షియల్ దాంట్లో ఏం ఇస్తారండి
అంటే లోన్లు ఇప్పిస్తాడు అందరికి కావాలన్న వాళ్ళకి ఉ
లోన్స్ ఇప్పిస్తాడా అండి
ఆ అవును
మీరు ఇంట్లో తినుకు తిని ఉండడమే
ఆ అవునండి
తిని ఉండడంమే మీరు మాత్రం
మీరేమనుకుంటున్నారండి అది
ఉ
ఆ
మీ లైఫ్ బాగుందని అనుకుంటున్నా ను ఏట్
ఆ
ఉ
అవునా అంటున్నా అండి
టి ఏ టెన్షన్ లేకుండా హాయిగా
మీరు ఎట్లా అనుకు అట్లా ఎందుకు అనుకుంటున్నారు ఎవల ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి చెప్తారా అండి మాకు
మీకేం ప్రాబ్లం అండి
అ ఉ
ఏం ప్రాబ్లం ఉందండి మీ ప్రాబ్లం
ఉ మరి మీకే అంతగానం మేం ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మీరు ఎట్లా అంటున్నారు
నాకు అంతగానం ప్రాబ్లమ్స్ అంటే ఏమి ఎక్కువగానం ఏం లేవు అని అంటే మీరు ఏం ఏ టెన్షన్ ఉండగానీ మీకు తినడం పడుకోడం ఇట్లు ఉండడం
ఆ
కాలేజ్ వెళ్ళాలి ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ రాయాల టెన్షన్ ఉంటాయి కదా కొంచెం
మేమ అన్నీ అ అట్లాంటివన్నీ దాటుకొని వచ్చిన వాళ్ళమే అండి మేము కూడా చదువుకున్న వాళ్ళమే
ఏ టెన్షన్ ఉండదు ఇప్పుడు మొత్తం క్లియర్ అయింది అంటున
ఆ అవును
అ అదే నేను చెప్పేది
ఉహు
హు
మ్యారీడ్ కాలే మీకు
మ్యారీడే అండి
ఆహా ఈ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తారు మీరు
ప్రస్తుతానికి నేను జాబ్ సర్చింగ్ లో ఉన్నానండి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను అలాగే
గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యారా చాలా బాగా
హు ఏంటి
చాలా బాగా ప్రిపేర్ అయ్యారా
అవుతున్నాను ప్రిపేరు
ఇంకా కాలే
లేదుఇంకా
ఆహా గ్రూప్స్ వస్తాయా మరి ఈ సారి పక్క
హు వస్తదండి ఈసారి ఉ
సరి పక్కా వస్తుందని ఉంటారు మీరు అంతేనా
ఆ అవును వస్తదనే అనుకుంటున్నాను ట్రై చే ఉన్నాను ఉ వస్తది
పక్క
పక్కా అండి
కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు కదా
ఉ ఏంటి కాన్ఫిడెంట్ తోటే ఉన్నాను
ఆ
ఉ ఇంకా జాబ్స్ పడుతున్నాయి కదా అండి కాని స్టేబుల్ ఇట్లా మీరు కూడా ట్రై చేయకపోయిన్రు
హు టై చేస్తున్నామండి మేము కూడా
ఇప్పటి నుంచి చదివితేనే అవి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఎంతో కొంత సబ్జెక్ట్ వస్తుది మనకి
హు
ఆ ట్రై చేయండి అబ్బాయిలకి ఈజీగానే వస్తుంది కొంచెం మంచిగా హైట్ వెయిట్ ఉండి రన్నింగ్ హై జంప్ ఇట్లా నేర్చుకోవాలి
హు చేయిస్తున్నా
ఉ ఓకే నెక్స్ట్ వచ్చే నెల ఇట్లా వస్తున్నాయి అంటున్నారు కదా నోటిఫికేషన్లు ప్రిపేర్ అవుతున్నా వండి బుక్స్ తీసుకున్నారా మరి
ఆ తీసుకున్నానండి బుక్స్
హు ఏ దీనికి ఎవరి పబ్లిషర్స్ ఎవరివి చదువుతున్నారండి బుక్స్
పబ్లిష్ చేస్తాండి ఏం లేడు మన కానిస్టేబుల్ ఇప్పుడు వస్తాయి కదా సోషల్
అదే బుక్స్ నేమ్స్ ఉంటాయి కదా అవి ఏంటో చెప్పండి అంటున్నా
బుక్స్ నేము కానిస్టేబుల్
బుక్స్ నేమ్ కానిస్టేబుల్ లా
అది సోషల్ ససైటీ అని ఉన్నాయండి. ఇప్పుడు అవి కానిస్టేబుల్ కాని ఏం కాదు ఇప్పుడు నేను తీసుకున్న బుక్ కానిస్టేబుల్ అయినా
ఆ
లాయర్కైనా
కానీ ఇప్పుడు పనికొస్తాయా అవి
కానిస్టేబుల్ లయర్ ఎస్ఐ
స
సిఐ వీటి అన్నిటికి అప్లై చేసుకోవచ్చు. ఆ ఒక్క బుక్ ఉంటే
మీరు అప్లై చేసుకోండి. కానిస్టేబుల్స్, కి ఎస్ఐ అంటే ఒకటే సారి పడతాయి. కదా జాబ్స్
ఆ అప్లై చేయాలి. ఏదివచ్చిన ఓకే
ఆ ఉద్దేశమనా, అండి, మీకు జాబ్ కానిస్టేబుల్ చేయాలని ఉందా, మీకు
ఇంట్రెస్ట్ అంటే ఏం లే ఏదో ఒక జాబ్ ఉండాలనీ
అవునా ఇంట్రెస్ట్ ఉంటేనే కదా అండి. ప్రిపేర్ అవ్వగలుగుతాం మనం మంచిగా
ఇంట్రెస్ట్ అంటే ఎం లేదు
ఉ
హలో,
చెప్పండి.
మీకు ఇంట్రెస్ట్ ఏనా
ఆ, నాకు ఇంట్రెస్ట్ అండి. అందుకే కదా ప్రిపేర్ అవుతున్నాను.
ఏం జాబ్ కి ప్రిపేర్ అవుతారు గ్రూప్స్ లో అంటే ఏమేమి అప్లికేషన్ చేస్తారు. బయటిటి ఆప్షన్ ఏమేమి పెట్టుకున్నావు.
ఇంకా పడలేదు కదా అండి పెట్టుకోవాలి. ఇక గ్రూప్స్ అంటే మనం అప్లై చేసి మనం మార్క్స్ క్వాలిఫై అయితే మన మార్క్స్ ను బట్టి వాళ్ళే ఇస్తారు. ఏ మార్క్స్ కి ఎం జాబ్ అని అట్లా
ఆ
అ
ఉ
హలో,
ఉ చెప్పండి.
పడుకున్నారా మీరు ఇప్పుడు
లేదు నేను పడుకోనండి.
స్టడీ స్టడీ
ఏంటండి, వినపడత్లే
హహ్మ్మ్
వినవడట్లేదు, వాయిస్ మీది హలో, హలో,
హలో
ఉమ్ మాట్లాడండి సైలెంట్గా ఉంటే ఎట్లా హ
వినబడుతుందా
వినపడుతుంది
ఫస్ట్ చదువుకోండి గ్రూప్స్ కి అంటున్నా
ఆ చదువుకుంటున్నాను
బాగా ప్రిపేర్ కాండీ
ఆ
ఆ హలో
హలో
హలో హలో
వినబడుతుందండి హలో హలో అంటున్నారు ఎందుకు ఊకే
ఇప్పటిదాకా వినబడలేదండి మీ వాయిసు
ఇష్టమే
వినబడితే హలో అంటారా అండి ఎవరన్న సరే అండి